ఇప్పుడు వచ్చింది అక్కడ అని ఫోన్ నెంబర్ దగ్గర స్పేస్ వొదిల్నా
అయ్యా రామ చాన్ ఇంకా రా, ఉహ్మ్. ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్, ఇది ఒకటే ఏం ఉపయోగం అవదు అంటే త. చెప్పండి?
నా నంబర్ ఎలా దొరికింది?
మీ నంబరూ ఆ అవని దొరికింది అంటే ర్యాండమ్‌గా చేశాను అండి, యా. మా ఫ్రెండ్ ఇచ్చింది, మీ నెంబరు.
అవునా.
ఉమ్.
మీ ప్రాపర్ ఎక్కడండి?
మా ప్రాపరు ఇక్కడ హైదరాబాద్ అండి.
డ్రైవర్ ఏనా?
ఆ హైదరాబాద్.
మీరూ పండగలకి ఏం జేస?
లో పండగకి మేము ఉగాదికి ఏం చేసుకుంటాం? లేస్తాం కొత్త బట్టలు వేసుకుంటాం, ముగ్గులు వేసుకుంటాం, బచ్చాల పాల్ చేసుకుంటాం. పచ్చడ జేసుకుంటాం. బచ్చాల పాల ఆన్. టే మీరు చేసుకో... మీరేం చేసుకుంటారు? పత పచ్చడ వేసుకుంటారో తెలుసా?
భక్షాలు అంటా.
మీరు బచ్చాలు అంటారు, మేము బచ్చపల్ల అంటాం.
అచ్చా.
హ్మ్మ్, చేసుకుంటాం ఇంకా కలగూర వస్తారు, అన్ని వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేస్తారు.
ఓ మేమ్ సంక్రాంతికి ఇత్తం
ఆహా మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర. మామిడికాయలు తెస్తారు కదా, ఇగ వాటితో చేస్తారు. ఇగ ఆరువుతుంది. నీ వాయిస్ స్టక్ అవుతుంది.?
ఆ ఎట్లా తీపి తీపి రాట్లేదు.
స్టక్ అయితుంది మీ వాయిస్ ఫుల్ ఇంకా.